హలో ఆ అక్క వినిపిస్తుందా అక్క
వినిపిస్తుంది
అది ఇక ఇక ఫోను ప్రాబ్లమ్ అయిండొచ్చు ఎక్కువ ఆ స్ట్రైయిన్ అయిపోతే ఫోను మార్నింగ్ నుంచి అది ఒకసారి రీస్టార్ట్ చేస్తే సెట్ రైట్ అయిపోతుంది అనమాట
ఆ ఒకే ఒకే
ఓకే ఓకే వినిపిస్తా ఉంది కదా ఇప్పుడు
ఆ వినిపిస్తుంది బ్రో
హా భోజనం అయిందా ఏం చేసినారు
ఆ దోశ పోసుకున్నాము తిన్నాము ఇల్లంతా మాఫింగ్ అయిపోయింది బయట వాకిలు కూడా ముగ్గేసాము
ఆ ఓకే ఒకే ఆ ఆ సార్ ఓస్ స్తే చేసేస్తారు ఓకే ఉ ఓకే ఓకే ఓకే హ్మ్
ఇప్పుడు మీరు చిదంబరంకి ఎప్పుడనా వెళ్ళారా అక్క
హా చిదంబరం వెళ్లినను నటరాజ స్వామి ఉంటారు అక్కడ
అవును అంటే అది చిత నేను మొన్నే ఇన్స్టాగ్రామ్ లో చూసాను రీసెంట్గా ఆ విగ్రహం లేనిద్ దేవుడు మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా చూసారా అనే ఆ కింద కొటేషన్ అన్నమాట ఎంద్ర ఇది ఓపెన్ చేసి చూస్తే చిదంబరము నటరాజ
హ్మ్ ఆవును అవును
ఊ
హ అక్కడ అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఆ అది మెయిన్ ఆ శివ టెంపులు విష్ణు టెంపులు రెండు కలిసి ఉండే ప్లేస్ అనమాట వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట అక్కడ చాలా రేర్ గా ఉంటుంది అన్నమాట పక్కన నట్రా నటరాజ స్వామి ఉంటారు పక్కనే అక్కడ విష్ణుస్వామి కూడా ఉం టాది అయిన పేరు మర్చిపోయాను యాక్చువల్లీ మీరు చూసినట్లయితే నేను అన్నాను కదా ఇంతకు ముందు ఆ విష్ణువికి వన్నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉంటాయ నన్ కదా
అవును అవును
ఆ ఒక్కొక్క టెంపులో ఒక్కొక్క పేరు ఉంటది ఆయనకి
ఉమ్
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు తిరుమలాలో అయితే ఆయనకి వెంకటేశ్వర స్వామి అని పేరు అవునా
అ అవును
అవును ఆయన విష్ణు కృష్ణుడు అందరు ఒకరే ఒకేనా అది గుర్తు పెట్టు కోవాలి ఫస్ట్ పాయింట్ ఆ ఆ తర్వాత ఇప్పుడు మీరు సిమిలర్లీ అక్కడ తీరాచరపల్లి శ్రీరంగం చూసినట్లయితే అక్కడ రంగనాథ స్వా స్వామి అంటారు సేమ్ వెంకటేశ్వర స్వామి నీ అక్కడ రంగనాథ స్వామి
రంగనాథ స్వామిగా పిలువబడుతా ఉంది
అవును
ఆహ ఒకే
తర్వాత అదే స్వామిని మీరు ఆ ఇక్కడా సింహాచలంలో చూస్తునటైతే నరసింహస్వామి సింహాచలం నరసింహస్వామి అంటాం
మ్
అదే స్వామిని మీరు ఇక్కడ అహోబిలం లో చూసినట్టుకుంటైతే అక్కడ నవనర్సింహా అంట నవ అంటే తొమ్మిది సొ నరసింహస్వామి అంటే తొమ్మిది మంది నరసింహస్వాములు ఉంటారు అక్కడ నవగ్రహాలకు సంబంధించిన స్వాములు అనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్వామి స్పె స్పెషాలిటి
ఆహా ఓకే
త్ అక్కడికెళ్ళేసి ఆ తొమ్మిది మంది నరసింహస్వామి తొమ్మిది రూపాలటువంటి నరసింహస్వామిని ఎవరైతే ఆ దర్శించుకుంటారో వాళ్ళకి నవగ్రహాలు ఎఫెక్ట్ ఉండదూ
ఆహా అది ఎప్పుడునా ఎ ఎప్పుడైనా చేసుకోవచ్చా బ్రో
ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనకు ఎస్కష్ అహోబిలము అహోబిలం అంటె
అహోబిల్లం ఎల్లో రా అహోరా ఓకే ఆహొ
అహో బిలమ్మంటే అది నంద్యాల నంద్యా ల దగ్గర ఉంటాది ఆళగడ్డ పేరు విన్నారా కర్నూలు జిల్లా ఆళగడ్డ విన్నారు గదా పేరు
ఆ ఆలు గడ్
ఆ ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ నుంచి ఒక ఫిఫ్టీ న్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది బస్సులు పోతా ఉంటాయి పైనా కిందా ఉన్ టది పైనా రెండు ప్లేస్లు ఉంటయ్ సేమ్ తిరుమలాగా ఎలాగైతే మనకి కింద తిరుపతి పెది పైది పెద్ద పెద్ద తిరుపతి అంటామో అక్కడ గూడా కింద అహోబిళం చిన్న ఆహోబిలం అంటారు పై ఉన్నది పెద్ద ఆహోబిలం అంటాము మనం మెయిన్ గా చూడాల్సింది పెద్ద ఆహోబిలం అన్ ట ఆహో బిలము ఆహో అంటే ఓహో ఒగ చూడండి బిలము అంటే రంధ్రము అనమాట స్వామి వారూ ఆ ప్రహ్లాద మహారాజ్ ని ప్రహ్లాద్ మహారాజు ని వాళ్ళ నాన్న హిరణ్యాకాశిపు అక్కనుంచి తోసేస్తాడు పైన కొండ మీద నుంచి
మ్
ఆ ప్లేస్ అనమాటిది ఆహో బిలము అంటే ఆ బిలము లో నుంచి ఆ యొక్క రంధ్రులోంచి కి వస్తాడనమాట స్వామివారు ఆయన ప్రహ్లాద మహరాజ్ ని రక్షించడానికి నరసింహస్వామి అవతారంలో మీరు పెంచుల స్వామి పెంచులకు అనా పేరు విన్నారా పెంచులకు
ఆ విన్నాను విన్నాను వెళ్ళాను కూడా అనుకుంటాను ఎప్పుడో నా చైల్డ్ ల్డ్ వుడ్ లో విన్నాను అది కొంచెం మొత్తము ఫారెస్టు లా ఉంటుంది గ
అవును అవును అవును అవును ఫారెస్ట్ ఏరియా రాపూర్ రాపూర్వ్ నుంచి కొంచెం పెంచుల కోన అనేది ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట అది చాలా బాగుంటది అనమాట ఎంత బావుంటదం టె అంత బావుంటది స్వామి వారు అక్కడ మనకి అంత బాగా దర్శనమిస్తారు నరసింహస్వామి బాగా ఫేమస్ అయింది ఎక్కడెక్ క్కడంటే ఆ సింహాచలం నరసింహస్వామి దాని తర్వాతా మంగళగిరి పానకాల నరసింహస్వామి పేరు విన్నారా
ఆ విన్నాను విన్నాను పానకాల నరసింహస్వామి మొన్న రీసెంట్ గా గూడ పానకాల నరసింహస్వామి టెంపుల్ లో ఏదో అద్భుతం జరిగింది అనన్ జేప్పే సీ
ఆహా ఓకె అవునా ఉ ఉ
స్వయంగా ఆయనే కళ్ళు తెరవడము ఆ సంథింగ్ లైక్ ఏదో విన్నాననమాట పానకాల నరసింహస్వామి టెంపుల్లో అద్భుతాలు జరిగినాయనని న్యూస్ లో చెప్పుకుంటూ వస్తా ఉంటే
ఓకె హహహహ మ్ మ్ మ్ మ్
అప్పుడు విన్నాను పానకాల నరసింహాస్వామి ఇంక పించులు కోన అనంటే నేను వెళ్ళాను ఎందుకంటే మా తాతయ్య టూర్ వేసేవాళ్ళ అన్నమాట నా చైల్డ్ హుడ్ లో బస్సు బస్సు టూర్ అట్లా ఉంటుండే కదా ఆ టైమ్ లోనూ నెక్స్ట్ టాక్ ట్రాక్టర్స్ ఉంటాయి గదా ఆ టైమ్ లో కూడా అందరరూ ఆ ట్రాక్టర్ పైన క్లాత్ గాట్టేసుకొని అందరము ఉపవాసంతో వెళ్ళే వాళ్ళం అనమాట ఆ సమయంలో ఆ అది నాకు బాగా గుర్తుందన్నమా అందరూ ఒకేసారి వెళ్ళాలి అంటే నైట్ టైమ్ లో ఎక్కడైనా కొంచెం దానికి దగ్గరలో ఆ స్టే చేసి ఆ తర్వాత వెళ్ళే వాళ్ళం అనమాట అక్కడ పొద్దున్నే
ఓకే ఓకే మ్ మ్
ఉంటూందనమాట
ఓకే ఓకే ఓకే ఆ ఆ చాలా మంచిది ఎంతో అందుకే మీరు ఆ ఇ నాలడ్జ్ గురించి అయితే మీకు చాలా ఉందన్నమాట ఇక దేవుళ్ళ గురించి చాలా ఆ హ్యాపీగా ఉంది
అంటే ఉం ఉంది బ్రో ఉంది ఉంది నాలెడ్జ్ ఉంది బట్ నేను ఏంటంటే ఎక్కువగా ఇతిహాసాలు గురించి పురాణాల గురించి నాకు తెలుసుకోవడమంటే చాలా ఇష్టము నేను ఈ మధ్య మేము మేము అంటే టౌన్ లో ఉండేటప్పుడు ఆ లైఫ్ని లైబ్రరికి వెళ్ళి ఇది కూడా తెచ్చుకునే వాళ్ళం గ కే నవల్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం
ఓకే ఆహా చాలా మంచి హ్యాబిట్ అది ఉం
ఆ అది నా స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో అలా చేసేదాన్ని ఆ మెంబర్షిప్ కూడా తీసుకోండి నేన్
ఓకే ఉహ్ ఊహు ఉమ్
ఉమ్ ఉమ్ మరి
సో నిజంగా ఇలాంటి ఇహిహి ఆ పర్సన్స్ చాలా రేర్ గా ఉంటారు అనమాట
కానీ ఇప్పుడు నవల్స్ అన్ని అప్పుడు మనకి బాగా దొరికేటివి అనమాట నవల్స్ అవన్నీ ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని ఫోన్ లోనే వచ్ చేస్తా ఉండయ్ మనకి మనం ఏ స్టోరీ కావాలన్నా చదవాలన్నా అది ఆ స్టోరీ టెల్లింగ్ లో ఉంటుంది కదా సో డౌన్లోడ్ చేసుకున్నామా చదువుకుంటూన్నామా కానీ ఫోన్ లో చదవడం కన్నా మనం ఒక బుక్ ని మెయింటైన్ చేస్తూ దాన్ని పూజ మందిరంలో కూర్చొని చదవడం అనేది చాలా ఆ పీస్ అఫ్ ఫుల్ ఉంటుంది ఈ బయట ఇవన్నీ ఉంటాయి గదా డిస్టబెన్స్ సో అవన్నీ ఉంటాయి కదా సో అలా కాకుండా మనం ఒక దాని గురించి తెలుసుకోవాలి అన్ని అనుకున్నప్పుడు పరిపూర్వంగా తెలుసుకోవాలన్నమాట అ అట్లాలకు సగం తెలుసు కొని సగం వదిలేయకూడదు నాకు తెలిసినంత వరకు ఆ ఏ బుక్ అయినా కానీ ఆ అది పూజమందిరంలో కూర్చుని తెలుసుకుంటే మంచిగా ఉంటుంది ఆ మనక అనేది కొంచూము మైండ్ కి కూడా కొంచెం ఎక్కుతుందన్నమాట
అవునఅవును అవును అవును మైండ్ గూడా అవును ఆ పూజ గదులు అవి పెట్టి బుక్స్ ఎత్తే మళ్ళీ మనం ఆ చదివి మళ్ళీ అక్కడ పూజ గదిలో పెట్టినప్పుడు మనకు ఆ యొక్క ఆ యాకాగ్రత అనేది కూడా చాలా పెరుగుతుంది
ఆ ఆ అవును అందకని చెప్పి నేను పూజమందిర్ డంలో ఎక్కువ కష్టపడతాము
ఓకే ఓకే మీరు అన్నట్టు శ్రీమద్ భాగవతము రామాయణము ఆ భగవద్గీత ఇవన్నీ కూడా మీరు పూజ గదిలో పెట్టుకోండి ఆ ఆ మీరు అంటే మీరు అన్నింది కూడా కరెక్ట్ పూజ గదిలో పెట్టి మళ్ళీ అర్లీ మార్నింగ్ పూజ గదిలో కూర్చొని చదవడం ఇంకా చాల బాగ బాగుంటుంది మన ప్లేస్ ను బట్టి అనమాట అక్కడ ఆ అంటే కొందరు అలా చేస్తారన్నమాట సపరేట్ గా వాళ్ళు పూజ గదిలాగా ఉంటుందనమాట ఆడ పూజ చేయడము ఆడే వాళ్ళు ఉ బుక్స్ చదవడం లాంటివి చేస్తా ఉంటారు అనమాట మీరన్నట్టే
ఆ అదే అదే
ఆ కాబట్టి నిజంగా మీరన్నట్టు ఇప్పుడు మొబైల్స్ లో ఏవైనా చదడం కంటే డైరెక్ట్గా బుక్లు డైరెక్ట్గా మన ఫిజికల్ గ బుక్లు టచ్
ఆ మనకి గ్రంథాలయాల్లో దొరుకుతాయి గదా బుక్స్ అవన్నీ ఇప్పుడు కు ఇప్పుడు ఇక్కడ మేమున్న ప్రాంతంలో గ్రంథాలయం ఎక్కడ అనేది నాకు తెలీదు
ఆహహ లైబ్రరీ ఆ
ఉ సో నేను టౌన్ లో ఉండే టప్పుడఐతే బలే ఇంట్రెస్ట్గాచదివేది అనమాట అప్పుడు పిల్లలు చిన్న పల్లలు కొం చము ఆ పనులు ఇంట్లో పనులు కూడా కొంచెం తక్కువగా ఉండిని వల్ల దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది నాకు సో ఏదో ఒకటి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనని ఒక ఇది ఉందనిమాట ఆ క్యూరియాసిటీ అననేది
ఉ హు హు హు క్యూరియాసిటె
ఆ ఆ క్యూరియాసిటీ వల్లనే నేను ఈ రామాయణం గురించి భరతం గురించి కొన్ని కొన్ని తెలుసుకుంటాను అన్నమాట
ఆ ఆ ఆ అ చాలా మంచిది అసలు నిజంగా అలాంటి ఈ రోజుల్లో అలాంటి అలవాట్లు ఉండే వాళ్ళు చాలా రేరుగా కనిపిస్తా ఉంటారనమాట
ఆహాహ
నిజంగానే చాలా గొప్ప విషయం అనమాట ఆ విషయంలో మీరు నిజంగా గ్రేటు చూస్తాం ఇంకా మనం ఆ తర్వాత డిస్కషన్ లో కూడా మనకు ఆ చాలా బాగా క్లారిటీగా చూస్ తమ్ అనమాట
ఓకే ఓకే తిన్నారా బ్రో ఇప్పుడు మీరు అయిపోయిందా డిన్నరు